హలో అండి ఎలా ఉన్నారు బాగున్నానండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికే కూర్చున్నానండి ఏమో వర్క్ ఉంటే కొంచెం చేస్తూ ఉన్నానండి
అవునా అండి
మీరేం చేస్తున్నారండి
నేను ఏం చేయట్లేదండి అలా ఏంటో ఈ రోజు అసలు ప్రాణమే బాగుంటట్లేదండి అంటే హెల్త్ ఏమంతా బాగుండట్లేదండి ఈ మధ్య
అవునా అండి ఏమైంది
ఏమంటే ఆ ఇక్కడ కొంచెం వాటరు చాలా కలుషితం అయిపోయిందండి ఏంటంటే మామూలుగా స్నానం చేసే వాటర్ ఉంటాయి కదండి ట్యాప్ వాటరు
అవునండి
అవి స్నానం చేసిన తర్వాత చాలా అంటే కొంచెం ఇచ్చింగా అని అనిపిస్తుందండి బాడీ అంతా
కొంతమంది బ్లీచింగ్ యూస్ చేస్తారు కదండి అందువల్ల అలా అనిపించవచ్చండి
ఆ ఆ
మరి హెయిర్స్ కూడా చాలా డ్యామేజ్ అవుతుందండి హెయిర్స్ అంతా రాలిపోతుంటాయండి అవును చాలా ఏమోండి ఈ మధ్య స్నానం కి వడే వాటరే కాదండి తాగే నీళ్ళు కూడా అండి చాలా కెమికల్స్ యూజ్ చేస్తూ ఉన్నారండి ఈ మధ్య అయితే అప్పుట్లా లేవండి నీళ్లు ఆరోగ్యం కూడా బాలే కుండా అవుతుంది చాలా మందికి హార్ట్ ప్రాబ్లం ఇలా కూడా వస్తా ఉందండి మెయిన్ వాటరే కదండి మన బాడీకి మెయిన్ ఇంపార్టెంటే వాటర్ కదండి
అవును అసలు వాటర్ లేనిదే మనం ఉండలేం కదండి వాటర్ లేకుండా మనం ఉండలేం కానీ ఆ వాటర్ ని చాలా వరకు కలుషితం చేసేస్తున్నారండి బ్లీచింగ్ వేసేసి మళ్ళీ కొంతమంది అంటే మురికి ఈ వాటర్ ని ఏదో ప్యూరిఫై అని అట్లా నార్మల్ అంటే మంచిగా కూడా ఒకటికి రెండు సార్లు ప్యూరిఫై చేస్తే మంచిగా వస్తాయండి ఏదో చేసేస్తున్నాం ఆ తాగేస్తున్నారు అన్నట్టు చేస్తున్నారండి
అవునండి అవును అప్పుడైతే అప్పుడు అలా ఉండేది కాదండి అప్పుడు ప్యూర్ గా ప్యూరిఫై అయ్యి వచ్చేదండి మళ్ళీ వచ్చి మన ఊరు సైడ్ అంతా ఇలా ఫిల్టర్ వాటర్ ఇలా ఏం ఉండేది కదండి బోర్ లో నుంచి వ చ్చే ఫ్రెష్ నీళ్లే మనం తాగేవాళ్ళం అండి అప్పుడైతే ఇప్పటికి కూడా ఊరికెళ్తే బోర్ నీళ్లే అండి మేము తాగేది
అవునా అండి అది మంచి పని అండి ఇక్కడ ఇవంతా మినరల్ వాటరని అవంతా తాగడం కంటే టే మన బోర్ వాటర్ తాగడం మేలండి
ఆ మరీ వచ్చి అండి అంటే ఇప్పుడు అక్కడ కూడా ఫిల్టర్ వాటర్ దొరుకుతుంది కదా అండి అది తెచ్చి తాగి తాగి బోర్ నీళ్ళలు కూడా తాగితే చాలా డిఫరెన్స్ ఉంటదండి బోర్ నీళ్ళకి ఫిల్టర్ నీళ్ళకి
ఫిల్టర్ నీళ్ళు అవునండి
బోర్ నీళ్ళ అయితే చాలా బాగుంటదండి హెల్తీ గా కూడా ఉండొచ్చు ఫీల్టార్ వాటర్ టర్ ఏమంటే తొందరగా కోల్డ్ అయిపోతుంది ఏమో ఒక లా ఉం టాది స్నానం చేసేటప్పుడు కూడా అంతేనండి ఈ మధ్య నీళ్ళ ఇక్కడంతా ట్యాంకర్ లో తెచ్చి తెచ్చివదులుతుంటా ఉంటారు కదండి ఎక్కడ నుంచి తెచ్చి వదురుతాలో వదురుతారో తెలీదండి
అది నిజమే అండి చాలా
ఉంటాయండి అసలు.
చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయండి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఒక అమ్మాయి అన్ ఒక అమ్మాయి కండి నేను చూసాను. అమ్మాయి వచ్చి ఒక వన్ మంత్ కూడా కాలేదండి ఇక్కడ అంటే మేము ఉండేది. ఇట్లా బెంగళూరు సైడ్ ఉంటున్నాము జాబ్ పర్పస్ అక్కడ. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వన్ మంత్ కూడా కాలేదండి. ఆ అమ్మాయి ఉండి వెంటనే భయంకరంగా రాషెస్స్ వ. వచ్చేసేయండి ఎందుకంటే వాటర్ వల్ల అంట అండి డాక్టర్ చెప్పారంట.
అంటే వాళ్ళు అక్కడ వేరే వాటర్ ఉంటది ఇక్కడ వా వేరే వాటర్ కదండి సెట్. కాక మరి అక్కడ కొంచెం అక్. ఇక్కడ బాగ్ అంటే ఊరు సైడ్ కొంచెం బోర్ నీళ్ళ ఎక్కువ వాడతారండి ఎవరు ఇలా ట్యాంకర్లు ఏమ్ తెప్. ప్పించుకోరండి అక్కడ బోర్ బోర్స్ వేసింటరు ఎక్కువ బోర్ నీళ్ళే ఉన్. టాయి కదా అక్కడ బాగుంటదండి వాళ్ళకి అంటే సడన్ గా ఇక్కడికి వచ్చేసింటారు కదండి. అలా అవుతూ ఉంటదండి షా స్టార్టింగ్ లో ఏంచే. ఎల్లామండి అలవాటు అయ్యే వరకు అలాగే అవుతూ ఉంటది ఎవరికైనా సరే. ఇప్పుడు మనకేగాని ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ క వెళ్తే మన ఫేస్ అన్. ఒక రకంగా అయిపోయింటుంది అసలు మనమే చూడలేం అలా అవుతుందండి ఫేస్ అంతా.
అవునండి. మరి ఎందుకండి అంటే వాటర్ అంటే అంత ఒకటే కదండి కానీ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ వాటర్ గా.
ఆహా అలా ఉండదండి ఇప్పుడు ఇప్పుడు మన ఊరు సైడ్ అన్. మనం బోర్ నీళ్లు యూస్ చేస్తాం అది ప్యూరిఫై అది అంటే మన్. చిది బోర్ అప్పుడే భూమిలో నుంచి వచ్చే నీళ్లు వాడుతాం కానీ మనం ఇక్కడ. టౌన్ లో ఇలా ఉండదు కదండి మనం ట్యాంకర్ లో తెప్. ప్పించుకొని వేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ చాలా బోర్లు ఎక్కడా ఉండవండి ట్యాంకర్ ని ట్యాంకర్ తెప్. ప్పిచేస్తారా ట్యాంకర్లు వాళ్ళు ఎక్. ఎక్కడెక్కడ నుంచి తెస్తారో తెలీదు మంచి వాటర్ తెస్తారు ఏ వాటర్ తెస్తారో కూడా మనక్. తెలుసుండదు కదండి అందువల్ల అలా ప్రాబ్లం అవుతుందండి ఆ ఇప్ తె. ఇప్పుడు కూడా ఊ బెంగళూరు లోనే ఉన్నాయండి ఇప్పుడు. టౌన్స్ లో కొన్ని దగ్గర లో బాగుంటది వాటర్.
ఆ. హలో. హలో వినిపిస్తుందా అండి. హలో హలో. హా హలో వినిపిస్తున్నా అండి హలో హలో. హలో.